టుమా చింటూ గాడు వచ్చాడు. చికెన్ ఉంటేనే వస్తాడు చింటుకాడు లేపోతే దకన్ కూడా దకడు. చూడు పట్ల ఎళ్ళిపోతున్నాడు వాడు.
ఆ ఓల్డ్ ఫేజ్ లో పని చేసి అన్ని టాస్క్లు రిజెక్ట్ అయిన వారికి అలాగే అప్పట్లో టాస్క్ కంప్లీట్ చేయని వాళ్ళకి మళ్ళీ టాస్క్ అసైన్ చేయబడుతుంది. అందువల్ల అర్హులైన వారు టాస్క అసైన్ అయినా వెంటనే పని ప్రారంభించి, నిర్నయం నిర్మి నిర్మిత సమయంలో పూర్తి చేయగలరు. వెళ్న్నారా సో ఇంది బాగానే చేయాలి.
అది తొందరగా ఉండు చేయాల్సి నువ్వే అందరికి కురుతి మీకో చాక్లెట్ ఇస్తాను.
ఎందుకండి అంత గట్టి గట్టి అరుస్తున్నారు మెల్లగా మాట్లాడోచ్చు కాదా.
అరగలేదు ఎక్కువైందండి తరిగించుకోవాలి.
బయట ఎవరైనా చూస్తే భయపడతారూ ఆ డాన్స్లు ఏంది నువ్వేంది.
హ చూడకపోతే కళ్ళు మూసుకోండి.
బుధవారం ఫామ్ వింపిన వాళ్లకు నేను ఫోనే ఫ్రెండ్ టాస్క్ లను అసైన్ చేశాను అంటా ఫామ్ ఫిల్ చేసావా.
అ పేస్తా
ఎప్పుడు
ఇప్పుడే నేను ఇప్పుడు మీతో ఫోన్ లో మాట్లాడుచు చెయుచున్న పని అదే చేయు పని
చేయండి తొందరగా చేయండి మనం కూడా చేయండి చేయండి తొందరగా చె చేయండి మనం కూడా తెలుగుని మార్చి మాట్లాడదాం ఎవరికైనా మనం కాల్స్ చ వాళ్లు మనల్ని మామూలుగా తిట్టుకోకూడదు.
ఏమైంది ఏమైంది.
అటు టల్‌ఒక టెఅద చచ్చిపోవాలి. టు ట ల్‌
ఎన్ని ఘోరాలు వచ్చాయి ఎన్ని
నిజమె అసలు అత్త కూడా నాట్లేదవి నరకు గుిట్ బిట్కోడి వరేర అరే తప్పండ్ర అ చెెల్ తెల్ప
హమ్ అసలు ఎన్ని కామెడీలు వచ్చాయో
ఉ
నేను కూడా తెలుగులో ఉండవు చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకొని మాట్లాడ వ త
అయ్యో అయ్యో కాదు అదేటి మనం మాట్ వెళ్ళనీకీ కూడా ఎవెరికొకరికి వెళ్ళే ఉంటారు కదా వాళ్ళు ఎటు దీస్ కొందరు అంతే మన ఎంత బయో
మాయి ఓ ఇగ
లేరు మా ఫ్రెండ్ తో మాట్లాడారు అయన్ని గొడవలే మా గదిలో
ఇగ అయి పర్లేదు మన ఇద్దరం మాట్లాడుకున్నయి అయితే అసలు స స స స
ఓ
ఒయ్
అబ్బ పొట్ట నిండా తిన్నా నిద్దరస్తుంది
ఊ ఇప్పుడు ఎలా మాట్లాడతావ్ అంటే మనం కూడా ఒకటి ఇదిలాగా మాట్లాడ్ అవ
ఎట్లా
నా ముందు మూడు డ్రమ్ములు ఉన్నవి ఒకటి నీలం రంగు ఒకటి మరీ దార్క్ గుండె నీళ్లం రంగు ఒకటి నల్ల రంగు ఇప్పుడు నీవంతు
ఇప్పుడు నావంతా ఆ గది లోకి వెళ్లి ఏమేం ఉన్నాయో చదువుతా
అది కాదు బయట చెప్పు వాడదే కిందాక ఓ పాయింట్ పెట్టాడు అందలో ఉన్నయ్ చదువుతరా
ఊ
ఇపుడు ఐతే ఏదో ఒక నీ ముందున్నా ఒక డోర్ నో ఒక బాటిల్ ని వర్ణించు
ఆహా ఇక్కడ నా ముందు రెండు రకాల బాటిల్ ఉన్నదే ఒకటి ఆరేంజ్ రంగు ఒకటి పింక్ రంగు
హీరో చెప్పు
ఏ ఆ తెలగులు అల్ల నే అంటరు మరి ఇంకేం అంటారు
ఒకటి నారింజ రంగు ఒకటి రాణి రంగు
అయ్యో అయ్యో సరిపోయింది
ఇక్కడ ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టు కొమ్మ కిందకి వంగి ఉన్నది
అంత స్వచ్ఛమయిన తెలుగులు చెప్పకూడదు వాళ్ళకి మళ్ళీ ఈజీగా అర్థమైయిపోతది కదా
ఓ చెట్టు ఓ తున్నది
అసలు నువు సరిపోదు టౌను వాయిస్ కె అసలు అసల్ కె అసలు
రాతే మన్ లాగా మంచి మాట్లాడుకుండ
ఊ అసలు ఆమ మాటలే అర్థం కావు అసలు
అమ్మో
ఇంకొద్ది రోజులు అయ్యేది ఉంటే పిచ్చే లేతది నేనైతే చాలా ఎక్కువలు చేసేవాన్నాను
చం దాకిన డబ్బు
మీ మమ్మీకి ఊర్కె వచ్చిది లే గని వేరేది ఇంకా చాలా టాస్క్లు చేయడానికి కదా నేను
ఊ
టుగుడ్ నిద్రలో కూడబెట్టారు అక్కడా ఇప్పట్ల ఐపోద్ తనే ఓ నాకి భయం వేసింది
ఆహా ఆ ఆ ఆది
అవన్నీ విని విని ఇప్పటికీ కూడా గుర్తున్నాయి కొన్ని పూజ చేయడానికి అందరికన్నా ముందు మహాగణపతిని పూజిస్తారు కొన్ని అవి ఆ నీకి ఏమి అవుతాయి ఫ్యాన్లు ఫ్యాన్లు ఇంకో వాయిస్ కూడా ఉంటది గ్రీన్ దార్క్ దార్క్ గ్రీన్ అదే ఒక వాయిస్ ఉంతా అదే అబ్బా అబ్బా అబ్బ అసల్ ఎం మన్ ఎందుకున్నారంటే ఉ ఎవరు మాట్లాడుతున్నారు కానీ మహానుభావులు
అవును అవడే ఏంటి తగ్గుతునావ్
దగ్గు వస్తే మాటలేవు
తీసుకున్నావా
ఇంకా ఇప్పుడు వెళ్ళి పోతాం కదా ఇది మాట్లాడి వెళ్ళి పోదాం అని చెప్పు మళ్ళీ ఫోర్ ట్వంటీ కే కదా షో అట్లు వెళ్దామా లేకపోతే వద్ద బయ్
ఎల్థా క్రైసి ఏగా
ఏది ఫోఫర్మ్ కాదు ఉన్నా చోడ కాదు
ఏమో మరి నాకు కొన్ని సీన్లు భయం అనిపించాయి మరి ఏంటో తెలియట్ల
ఎన్ ఉండుంటే వేళ్దాం ఎందుకంటే నీకు చూసే ధైర్యం ఉంది అని అంటే వెళ్దాం
నువ్వు ఉంటే హారస్ సినిమా ఏందే దెయ్యాన్ని అయినా చూస్తా
ఆ అయితే వెళ్దాం అవును అంటే నువ్వు భయపడకే
సరే సరే భయపడలే నీకు భయం వేస్తే గట్టిగా చేయి బట్టుకో
ఊ ఓకే నువ్వు దర్యం చేసి వెళ్ళబోతున్నావు
ఒక్కసారి మనం వెళ్ళామా దేనికి అయినా ఒక్క హారర్ కి వెళ్ళి నట్టు ఉన్నాం హారర్ చూసామా ఇద్దరమే చూస్
దానికి వెళ్ళాం ఫోనిక్స్ మాల్ లో సినిమా కి ఎల్లా ఫోనిక్స్ మాల్లో అదా అది ఏమి ఉంటది అదో ఘోస్ట్
ఆహా ఓకే
దానికి వెళ్ళాం
హి హి
అదే గుత్తా నాప్ పేపర్ లో ఇంకా లాస్ డాల్డా కోటా అబ్బో ఉహు
ఉ ఎవాడు పడ్డాడులే మీద పడే టట్లు వచ్చాడు అసలు
మీదా పడిపోయాడు ఏదో రక్షా అమ్మో ఎన్ భయం వేసిందో అవును
అలాంటి మనకి పనికి రావులే అలాంటి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆరు ఏడు ఓ పది మంది వెళ్ళామనుకో
అ హలో
హలో
ఆ చెప్పు వినబడుతుంది
హల్లో
వినబడుతుంది
ఇనబడట్లేద
హలో
హలో హలో
హలో మీ వయిస్ నాకసలు విన్పించట్లేదు
అవునా ఎందుకు వినబడట్లేదు
హు ముహూర్తం బంది మాకైతే వినిపిస్తుంది మీ గొంతు
హలో
మీకే రావట్లే బయటికి ర ఆ హలో వినబడుతుందా
హలో
వినపడుతుందా
హలో
ఆ వినబడట్లేద నాకు నీ గొంతు చాలా బాగా వినబడుతుంది
నాకు నీ గొంతు అసలు వినిపియట్లే హలో హలో హలో హలో హలో హలో
ఆ ఆ
మీకీ వినట్లేదేమో
అర్థం కాల
ట్లేదేమో నా నేటు ఫైవ్ జీ పడుతుందిగా
ఏమో మరి ఆ సో ఇప్పుడు ఏంటి సంగతులు
ఇంకా ఇరవై సెకండ్లు ఉంది అ నీ వాయిస్ ఏమి వినిపియట్లే
ఆ ఒక పక్షి తుర్రుమనీ ఏగురుతున్నది కుక్క బౌవ్ బౌవ్ అంది పిల్లి మ్యావ్ మ్యావ్ అంది